హలో
ఆ హలో
బా ఉన్నరా అండీ
ఆ బావున్నాం అండి
ఏందండి ఈ మధ్య ఫోనే జేయట్లేదు ఎక్కరుర్రండీ
ఓ పెళ్ళిళ్ళ ఉన్నాయండి చాలా మా చుట్టాలు అందరి పెళ్ళిళ్ళు ఉన్నయ్
అట్లనా అదే ఏంది చాన్ రోల్లు అయితుంది మేడం ఫోన్ జేయట్లేదు ఎట్టుందేస్ సంగతి అని నేనే జేస్తున్నానండి నాకేం పిల్లలు వచ్చిరు హడావిడి ఇగ పని ఇంట జేసిరేసారు పోతుంది అత్తే వాళ్ళు ఉండి ఇగ నాకు ఏం కుదరలేదండి మీకు కాల్ చేస్తేందుకు
మా చుట్టాలే మా మేనేజెర్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉంది ఇగ మాట ముచ్చ ఇట్టకాలంచి తిరుగుడు అయితుందండి అటుకి పోయి రావడం షాపింగ్ పోవడం సూరు కొనకడానికి వెళ్ళడానికి బట్టల షాపింగ్
అంతేనా అండి
ఆ వాటికి వెటికి తిరగడం అయితుందండి
ఉహు ఎన్ని పెళ్ళిళ్లు ఉన్నాయండి ఇప్పుడు మీ దగ్గర
రెండు ఉన్నాయండి మా కోడలు వాళ్ళ తమ్ముడుది ఒకటి ఉంది మా వదిన వాళ్ళ కొడుకుదొ ఒకటి ఉంది పసుపు చిత్రీచ కార్యక్రమం కానుంచి
అంతేనా
స్టార్ట్ అయితున్నాం వెళ్తున్నాం అండి ఇగ రేపు ఏళ్లుండి నుంచి నలుగులు ఉన్నాయండి
అంతేనండి అంటే పసుపు చిట్లు ఇయడం అంటే ఎట్లా చేస్తరండి
అంటే పెళ్లికి వారం పది రోజుల ముందు పెళ్లి పండ్లు మొదలు పెట్టక ముందుకు
ఉ
ఈ సున్నాలు అవి ఇవి అన్నీ వేసిన తర్వాత
ఆ
ఆ పసుపు తీసుకొచ్చి ఒక ఐదుగురి ముత్యదుగురుని పిలిపిస్తారండి ఐదు పదకొండు మందిని అట్ల మా దగ్గర అట్ల చేస్తరు వచ్చి అందరు వచ్చి కూర్చొని ఇగ చేస్తారనమాట
అట్లన అండి అంతె ఆ అంటే ఆ ఆడవాళ్ళ అమ్మలక్కలొచ్చి పసుపు కొడతారేమో
అమ్మళ్ళు వచ్చి పసుపు కొమ్మని తలా ఐదు ఐదు అట్లా చిట్లిచ్చడము కొట్టడం అళని చిట్లిస్తారనమాట ఎవరు ఏ దేవుణ్ని పమ్ముకుంటే వాళ్ళు ప్రేయ క్రిస్టియ ప్రేయర్ చేసుకుని వరి ఇష్టం వాళ్ళ చేసుకొని శుభకార పెళ్లి కార మొదలు పెడుతున్నామని స్టార్ట్ చేస్తారండి ఆ ఇవన్నీ వేసిన తర్వాత ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇం బ ట్టలకు వాటికి వీటికి వెళ్తారు ఇగ
అవున షాపింగ్ ఎక్కడ చేస్తారండి
సిటీలో చేసినాం అండి సిటీలో షాపింగ్ జేసినాం
అవునా ఏ షాపింగ్ మాల్ అండి
ఎంటండి
ఏ షాపింగ్ మాల్ సిటీల
సౌతింగ్ షాపింగ్ మాల్
సౌత్ ఇండియా షాపింగ్ మాల
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎలా ఉన్నారు
అండి ఎంతగొన్నారు అండి అమ్మాయికి చీర ఎంతలగా కొన్నారు
టెన్ థౌజండ్ అండి
టెన్ తౌసండ్ ఆ
ఆ టెన్ ఒకటి పది పన్నెండు వేలుది ఒకటండి మొత్తం ఐదు వేలు ఇచ్చిర్రు బానే రెండు లక్షల వరకు అయినాయండి పెట్టుబడులే ఒక లక్ష పెట్ సిరులు ఒక లక్ష మూడు లక్షలు అయినా అండి
ఉహు సరే ఇప్పుడు అంతా ఏ పను పెళ్లిచేయాలంటే డబ్బుతో కూడుకున్న పని అండి
అవును అండి ఇగ రండి మీరు ఆ మాకు ముగ్గురు పాపలండి మా మ్యారేజీలన్నీ జే పెళ్లిళ్లు అన్ని చేసినాం కద తెలుసు కదా రండి అంటే వెళ్ళినాం
అక్షనా అండి బంగారం పెడుతురా అండి
ఇక బంగారం వాళ్లే ఇస్తారుండి రెండు తులాలు ఇస్తూరు అమ్మాయి ఇంత రేట్ బాగుంది కదా అండి
అవునండి
ఆ పుస్తల తాడు పెడుతురు తర్వాత ఇ వా వాళ్ళు మధ్య రకం అండి నేరి ఉన్నళ్ళు గారు నేరి పేదోళ్ళు గారు
ఆహా అట్లా నా అండి
ము ప్రైవేట్ జాబ్ చేస్తుండు
ఉహు ఇక ఎవరు ఆన్ దద్తా ఎవరు మోతాదులో వాళ్ళు చేసుకుంటారు అండి అంతే
రోలను సునారండి ఒక్కళ్ళు మొపిల్లు ముప్పై ఐదు అంటారు ఆడపిల్లలు ముప్ ఫైళ్లు అంటారు పెళ్ళు లేవు ఏం లేవు
ఉ నున్ అప్పటి రోజులలో నే చిన్నగా ఉన్నప్పుడే చేసిర్ కదా అండి
ఇప్పుడే చేసిర్ అండి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఇరవై ఒక్కటి వరకు
ఉ
తమందన కంప్లీట్ అయ్యేది
అఅ అప్పుడు కా అవతిలువు వుంకా గతం లో నైతే ఇంకా చిన్నగా పదిహేనేళ్ళకే కధ అండి పన్నెండు పద మూడు ఏళ్లకే నే మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందండి జీవితాలు అర్థం కా
కమస్యలే అండి జీవితంలో అసలు ఆ సంసారం అంటేనే సముద్రానన్నా ఈద గలతారు సం సం సంసారాన్ని ఈదలేరని పెద్దవాళ్లు అనేవాళ్ళు
ఉ అదే నండి
తి ఫ్యామిలీ కుటుంబాలలో సమస్యలు ఉంటానే ఉంటాయి గాని ఒక్కతోటి నెట్టుకుంటా రావాలండి అంతే
అయితే పెళ్ళి మరి ఇంటి దగ్గర చేస్తురా
ఫంక్షన్ హాల్ అండి ఫంక్షన్ హాల్లో
ఫంక్షన్ హాల్ లోనా అండి ఇప్పుడు అందరు ఇంటి దగ్గర చేయట్లేదండి అప్పుడు ఆ రోజుల్లో పల్ పల్లెటూర్లలో ఇంటి దగ్గరే చేస్ తర్ కదా అండి
ఉహ్ ఫంక్షన్ హాల్లో చేస్తారండి మ్యారేజ్ పదికి ఒక్కటి ఉంది పదకొండు ఒక్ తుంది ఏళ్ల నుంచి నలుగులు ఏడ తారీకు నలుగు ఎనిమిదికి నలుగులు ఉన్నాయండి పెళ్ళి కొడుకుని చేస్తారు వెళ్ళాలి ఉ హల్ది హల్ది పన్ క్షన్ అండి
అదే అదే పసుపు పెడతారు పెళ్లిళ్లలో అ సారే అండి
పునా అంటారు ఇప్పుడేమో హల్దీ ఫంక్షన్ అని అంటారు పెళ్లి కొడుకుని చేస్తారంట అందరు వస్తారండి
అంతేనా అ అలాగే చుట్టాల అందరు గలుసుకుంటె అదొక సంతోషం బాగుంటది అదే ఎందుకంటే ఈ పెళ్ళలి సందర్భం అయినా కలుస్తారు కదా ఉత్తగ ఉన్నప్పుడు ఎవ్వరు రారు అందరు బిజీ కదండి జీవితంలో
ఇప్పుడు ఎక్కడ వస్తారండి అసలు ఫోన్లు వచ్చినా కాణ్ను నుంచి ఫోన్ లో మాట్లాడ హాయ్ భాయ్ అనడం కతం ఎవ్వరు రావట్లేరుంటే పక్క పక్కకున్నా కానీ రావట్లేరు
ఏం చేస్తామండి అట్లా తయారవుతారు ఇలాంటి ప్రేమ ఆప్యాయతలే లేవండి
లేవండి అస్ సరేలేవండి ఎవరురాళ గొప్పవ నా ఇంటికి నేనే గొప్ప నీ ఇంటికి నువ్వే గొప్ప అనిపిస్తే డబ్బుకున్నవి విలోవ మనుషులకు లేదండి ఇప్పుడు ఆ ఎవరికి డెబ్బై ఉంటే వాళ్ళని ఎక్కువ రిస్ ఆ మాట్లాడుతా ఉంటారు ఎక్కువ వాళ్ళతోటే సంభాషణ ఇ డబ్బు లేన తోటి మాట్లాడారు ఫోన్లు చేయరు
అదే కదా అ ఇక ఉన్నోళ్ళు ఏమో ఉన్నట్ అట్టే ఉంటారు లేని వాళ్ళు లేనట్టే ఉంటారు మధ్యలో వాళ్ళు మధ్యలోనే ఉంటారు
మధ్య రా అవునండి పట్నే అవుతుంది ఎంత అయినా కానీ డబ్బుని ఎప్పుడు ప్రేమించద్దండి ఆ మనుషుల ప్రేమించాలి ఎప్పుడు ఎంత ఉన్నా కానీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళ అన్నమాట ధనం అంటే ఇయాల వస్తుంది రేప్పు రేపుపోతుంది కాని మంచి లైఫ్ లాంగ్ ఉంటుంది చనిపోయేంత వరకు ఉంటది మంచి
అవునండి అదే అదే అ అయితే ఈగ అవున అయితే మీరు ఆ పెళ్లి హడావిలో ఉన్నారా అండి ఆ ననే ఎన్టిది కాల్ చేయట్లేదు ఎక్కడ ఉన్నారో ఏంటి అని నేను కాల్ చేసినండి అయితే ఇక మీరు రోజు బిజీనే ఉంటారు కదండి పెళ్ళిళ్ళి అయిపోయే వరకు
అవునండి పదికొక్కటి పదకొండు పదకొండు అయిపోతే నాకేం లేదండి
అంతేనా అండి ఊహు ఏవి
మీరు కూడా చేస్ సండే నేడి
అంతేనా ఓకే అండి ఈ సారి ఒడియాల్ బట్టరా అండి మోడ్కె పచ్చడా ఒడియాలు అంతేనా అదే అండి రవ్వ వడియాలు కూడా చేస్తారంటారు కదా మీరు పోయినా సార్ అన్నారు మాట్లాడిన ఎప్పుడు
ఆ మామిడికాయ పచ్చడి చే పెట్టినామడి పెట్టినామండి
ఆ ఇంకోస అండి ఈ పచ్చిమిరపకాయలు ఎర్ర పచ్చిమిరపకాయల తోటి కారం పెడతారు కదండి అది ఎప్పుడు ఉంటంది పచ్చడా
కొరిమిపచ్చడా అంటారండి కొరిమిపచ్చడా అది జనవరిలోనే ఉన్ ఉంటదండి
అంతే న మళీ ప
ఆ ఇప్పుడు రావు జరివరలో వస్తాయి
అదే జనవరిలో వస్తన్నాయి కదండి ఊరికి పెట్టుకుని అట్లనే వాడు కునేది సంవత్సరమంతా అది మంచిగా ఉంటదండి ఇంత నెయ్యి ఏ కుంటే కూరిం పచ్చడా ఆ ఇంకోటండి ఈ దోసకాయలు అంత ఏదో వొరు బురు చేస్తారంటా ఏందండి మెత్తగైన దోసకాయలు
అవునవునండి బాగా దోసకాయలు కొంచం మామూలుగా
అ
ఉన్నప్పుడు మంచిగా ఎనుకటి వాళ్ళు చేసేవారు పెద్ద మనుషులు ఆయనే రౌండ్ ఇట్లా కోసి ఒక తీ దండే ఉంటది దానికి చుట్టు పె ఇట్లా పెట్టి ఇచ్చేదాని లేక్పోతే ఒక తాడు కన్నా కట్టేవాళ్ళు అప్పుడు మా నానమ్మ చేసేది బాగా ఎండిన తర్వాత లోపల పెట్టి వర్ష కాలం అప్పుడు మంచిగా
ఆ
టమాటా ఎసి వండుకునేదండి దో
ఉల్లిగడ్డ టమాటా ఏసి వండొచ్చా అండి మ్మ్ఉమ్మ్ సరే అండి ఏం చేస్తారు అండి మరి పెళ్ళిలా ఆ ఏంటిది బిర్యానీలా మేకాల ఏం కోస్తురండి
ఇగ ఆయిల్ రస్సు మటనే ఉంది ఇప్పుడు బిర్యానీ ఎవరు తింటరండి ఎండకి చికెను
అంతేనాండి ఉమ్మ్ ఎ అంతేనా ఒక ఐదు ఐదు ఆరు ఎటల్ను తెగుతాయండి ఇగ
ఆ చానా మంది ఉంటారండి మాకు బంధువులు దగ్గర దగ్గ ర వేయి మందన్న ఆరు వందల మందన్న వస్తారు
అంతేనా అగో మరి వెయ్యి మంది వస్తుంటే ఒక ఆరైనా కోయాలి మేకలు
ఆఆ
మళ్ళీ చలానాలు నలుగు అవి ఉన్నా అయితాయి కదండీ
అవునండి
ఉమ్ అదే అదే అండి
మీక్కూడా ఇప్పిస్తాలెండి పెళ్లి కార్డు రండి మీరు కూడా
అంతేనా అండి ఓకే చెప్తే వస్తామండి తప్పకుండా
మా ఫ్రెండ్ అని చెప్తాలేండి
ఓకే అండి ఎందుకంటే చెప్తే తప్పకుంటా వస్తామండి అందరం బంధువులు చేసుకోవాలి కదండి ఒక ద గ్గరున్నప్పుడు మీరు అదే మీరు పోయేటప్పుడు నలుగులు వాటి వీటికి పిలిస్తే మాక్కూడా పిలి స్తే కలిసి ఎళ్దామండి మనము ఆ బయలుదేే రేటప్పుడు చెప్పినా వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలియదు కాబట్టి మీరు బయలుదేరిన ప్పుడు నేను కూడా బయలుదేరుతా అట్లండి అయితే ఇప్పుడు రెండు పెళ్ళిళ్ళకు రావాలంటే రెండు చీరలు రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వాటికి మ్యాచింగ్ అని వెతు
చూసిపెట్టుకోవాలి అవునవునండి ఉమ్
బంగారం ఎసుకుంటలేదండి అందరు పూసలే ఏసుకుంటుర్రు కదండి వన్ గ్రామ్ గోల్డ్
ఆ బంగారం ఎక్కడ ఉంటుందండి మొత్తం బ్యాంకులలో పెట్టుకుంటుర్రు
ఆ
ఏ దొంగల భయమో ఏ భయం అని ఎవ్వరు ఇంట్లో ఉంచుకుంటలేరండి అంతా బ్యాంకులో పెట్టుకుంటారు పిల్లగాల ఫీజుల కానీ అవసరతులకు లోన్లు తెచ్చుకుంటారు వాడుకుంటురండి ఇగ ఇగ మొత్తం
ఆ ఇంకోటి వన్ గ్రామ్ గోల్డ్ కూడా గోల్డ్ లానే ఉం
అవునండి ఎక్కువ ఉన్నా వేసుకుంట ఉన్నోళ్ళు కూడా
ఆ అదే అదే ఇగ మ్యాచింగ్ సీరక్ మ్యాచింగ్ అన్నట్టు టుగా చేసుకుంటున్నా అందరు
కొన్నయ తెలుసలేదు బంగారు తెలుసలేదు
అవునండి అదే అదొక ఇబ్బంది అయితుంది అదే ఇప్పుడు చీరలు కావాలంటే చీరలకు పూసలు కొనాలి పూసలు బయట కొనాలన్నా చైన్స్ రెండు వేలు అంట రండి
అవునవునండి ఇప్పుడు ఒక ఒకటే చెనండి బంగారు దుకాం వేసుకుంది కొన్నాసేపు ఒకటే ఉన్నాయి ఈధ పట్టుకొని చూసిందాక తెలివట్లేదండి
అట్లా ఉందండి ఈ రోజులల్ల ఏం చేయాలో ఏమో సరే అండి మీరు వెళ్తా ఇప్పుడు మాత్రం మాకు కూడా చెప్తే మీరు బయలుదేరినప్పుడు నేను కూడా వస్తానండి ఆ పెళ్ళికి వెళ్ళదాము ఆ ఓకే అండి ఉంటామండి మరి ఆ ధన్యవాదాలు ఓకే
ధన్యవాదాలు బాయ్